హలో ఓకే వినిపిస్తుందా అండి
ఆ విన్పిస్
చెప్పండి ఓకే మనం ఈరోజు మన పండగల గురించి మాట్లాడుకుందాం సరేనా
ఉమ్ సరే అండి
సరే ఓకే అయితే ఆ పండగల విషయానికస్తే ఫస్ట్ మనకు చైత్ర మాసం అంటే తెలుగు వారి పడుగలు ఉగాదోస్తదండి ఉగాది పండగ మీ ప్రాంతంలో ఏ విధంగా జరుపుకుంటారో చెప్పండి
ఆ మా సైడ్
మా సైడ్ ఉగాది
ఆ పండుగ ఎట్ల చేస్తారంటే ఉగాది పచ్చడి చేస్తరండి నీళ్ళు వే పకాయ వేప చెట్టి పువ్వులు మామిడికాయ కారం ఉప్పు
ఉమ్
ఆ ఇంకా ఆ బెల్లం అట్ల ఒక ఐదారుసులు అన్నీ యాడ్ చేసి ఉగాది రోజు తాగి ఉగాది పండుగ జరుపుకుంటరు
ఓకే చాలా బాగా చెప్పారు ఆ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ ఉగాది తర్వాత హోలీ పడుగ వస్తది హోలీ పడుగోచ్చేసి మా ప్రాంతంలో అయితే ఆ రంగులు పూసుకోవడం అంటే రంగు రంగులు రంగులు కొనుక్యూని అందరు ఒకరికొకరు ఆ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగని జరుపుకు కుంటారు అదే విధంగా హోలీకి ఒక రోజు ముందయితే ఆ ప్రాంతంలో ఒచ్చేసి ఉమ్ కామదహనం అంటారు కామదహనం చేస్తారు అంటే ప్రతి ఇంటి నుండి ఒక కర్రని తీసుకొని అన్ని కర్రలు ఒకచోట పెట్టేసి కాముని యొక్క దహనం అని కామ దహనం చేస్తూ ఉంటారండి అతే ఓకే దాని తర్వాత మీరు దసరా పడుగ గురించి ఏమన్న చెప్తారా
ఆ దసరా పండుగ అంటే
పండుగా
టే మనం దుర్గదేవిని ఒక తొమ్మిది రోజులు విగ్రహాన్ని పెడతామండి రోజు పూజిస్ స్తా ఉంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం లాగా ఆ భావిస్తూ డ్రెస్సెస్ చేంజ్ జేస్తా ఉంటారండి
అ ఉంటారుండి పైగా దసరాపుడు బతుకమ్మ అంట ఉంటారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉంటది
చివరి రోజు బతుకమ్మ బతు కమ్మని నీళ్ళల్లో ఎసి పండగానీ ఆనందంగా క్లోజ్ చేస్తారండి
ఓకే చాలా బాగా చెప్పారు మా ప్రాంతంలో కూడా ఆ దసరా పండుగ రోజు మేము ఆ బతుకమ్మ ఆడతాము బతుకమ్మకు అందరూ కూడా ఆ మంచిగా రెడీ అయ్యి కొత్త చీరలు కట్టుకొని నగలు అవ న్ని బేట్టుకొని ఆ రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మని పేరుస్తాము ముఖ్యంగా బతుకమ్మలో మేమైతే తంగడు పూలని ఎక్కువగా తీసుకస్తాము అయితే సప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఉయ్యాల్ లో ఉయ్యాలో వాళ్ళలో వాళ్ళలో అంటూ ఈ విధంగా అందరూ కూడా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ మేము దసరా అప్పుడు బతుకమ్మ పండగని మేము జరుపుకుంటూ ఉంటామండి
అవునా అండి ఇంకేం జరుపుకుంటారా మీ సైడ్ పండుగలు
ఉమ్ మా సైడ్ ఆచ్చేసి మళ్ళీ తర్వాత వచ్చేసి సంక్రాంతి పండుగ గూడా చాలా బాగా జరుపుకుంటామండి మేము
మీ ప్రాంతంలో సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారట ఏ విధంగా జరుపుకుంటారు మూడు రోజుల పేర్లేందో చెప్ ప్పగలరా సంక్రాంతి పండుగ యొక్క
నాకు తెలివదండి మూడు రోజులు పేరు తెలివదండి కానీ ఈ సంక్రాంతి వచ్చినలు అప్పుడు ఆ గారెలప్పాలు చట్న్లు కరపూసలు అట్లాంటివన్నీ తయారు చేసి ఇంకో రోజు కైట్ కైట్ని ఎగిరేస్తానండి
అవునవును అయితే సంక్రాంతి అప్పుడు మూడు రోజుల పండగ జరుపుకుంటే అయితే మొదటి రోజున ఏమంటారంటే భోగి అంటారండి భోగి పండగ జరుపుకుంటారు అయితే రెండవ రోజు వచ్చేసి సంక్రాంతి పండుగని ఆ జరుపుకొని పిండి వంటలతో స్వీట్స్ అవి ఇవి చేసుకుంటారు ఇక మూడవ రోజు వచ్చేసి కనుమ అంటారండి కనుమ పండగ కూడా ఆ బాగా జరుపుకుంటారు అంటే మూడు రోజులు ఈ పండుగని అంగరంగ వైబ్ భవంగా అందరుూ కూడా గ్రామాలలో పట్టణాలలో నగరాలలో ఈ సంక్రాంతి పండుగని గొప్పగా చేసుకుంటారు
అవునండి ఇంకేమన్నా జరుపుకుంటారా అండి పండుగలు మీ సైడు
అవునండి మా సైడు దాదాపు అన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటారండి మా సైడు ప్రతి పండుగ కూడా మంచిగానే జరుపుకుంటూ ఉంటారండి
మీ వైపు దివాళి ఎలా జరుపుకుంటారో చెప్తారా
ఇగ మా వైపు దివాళి అంటే మేము పొద్దున్నే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఆ మామిడి తోరణాలు ఇంట్లో కట్టుకోవడము అదే విధంగా దీపారాధన చేసి మేము లక్ష్మీ పూజని చేసుకుంటూ ఉంటాము మరి మీ వైపు దీపావళి పండుగని ఏ విధంగా జరుపుకుంటారు
మా వైపు కూడా అట్లానే జరుపు
మా వైపు కూడా అట్నె జరుపుకుంటారు ఓకే మరి మీ వైపు ఏమి ఇంకా కొత్తగా వేరే ఏమన్నా స్పెషల్ ఏముండదా దీపావళి మీది
ఆ అంటే మాసైడ్ ఇక్కడ ఒకటి త్రిశూలపాడని ఒకటి గుట్ట ఉంటాదండి ఆ గుట్ట పైన రావణసురున్ని కాలుస్తారు
ఓకే రావణాసురున్ని ఎందుకు కాలుస్తారో మీకేమన్నా తెలుసా
ఆహా తెలియదండి మీకు తెలుసా
అవునండి అయితే రామణాసురున్ని ఆ చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగాను రామణాసురున్ని కాలుస్తూ ఉంటారు అదే విధంగా దీపావళి అప్పుడు మా వైపు పటాకులు కాలుస్తారండి పటాకలు కాల్చడం చిచ్చుబుడ్డిలు కాకర వత్తులు లక్ష్మీ బాంబులు ఈ విధంగా పట టపాసులు బాగా కాలుస్తూ ఉంటారు
అవునండి మా వైపు కూడా పటాకాయలు బాగా కాలుస్తా ఉంటారండి కానీ అట్లా కాల్సినప్పుడు పొల్యూషన్ అయితాదని అంటూ ఉంటారు
ఓకే వినాయక చవితి పండగ గురించి అయితే వినాయక చవితి పండగ మీరు ఏ విధంగా జరుపుకుంటారు ఎన్ని రోజులు జరుపుకుంటు కుంటారు ఇలా జరుపుకుంటారు కొంచెం చెప్పండి
అంటే వినాయక చవి తిని కొందరు ఐదు రోజులు కొందరు తొ తొమ్మిది రోజులు కొందరు పదకొండు రోజులు జరుపు
జరుపుకుంటా ఉంటారు
అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజిస్తా ఉంటారు అంటే ఆయన మన మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాడని చెప్పేసి ఇగ పూజిస్తా ఉంటారు ఇగ చివరి రోజు ఇంగా నిమజ్జన నిమజ్జనం చేసేస్తారండి
అంటే ఎన్ని రోజులు మీరు వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేస్తారు
కొందరు ఐదు రోజులు చేస్తారు కొందరు తొమ్మిది రోజులు కొందరు పదకొండు రోజులు చేస్తారండి
ఓకే అయితే వినాయకుడికి బాగా ఇష్టమైన వంటకం ఏదో మీరు చెప్పగలరా
వంటకం ఏం తెలియదండి కానీ ఎలక్కయ అనే అయితే తెలుసండి నాకొక్కటి
కుడుములు కుడుములు అంటే వినాయకునికి బాగా ఇష్టము కుడుములన్నా ఉండ్రాళ్ళన్నా వినాయకునికి చాలా ఇష్టము అయితే ఈ వినాయకుడ్ని మేము తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు అంటారు తొమ్మిది రోజు జులు వినాయకుడ్ని కూర్చోబెట్టి ప్రతి గ్రామంలో ప్రతి వాడవాడకు వినాయకుడిని కూర్చోబెట్టి పూజలు చేస్తూ ఉంటాం మేము
అవునా అండి
ఓకే అయితే ఇంకా పండగల విషయానికి వస్తే మన హిందూ పండుగలనె కాకుండా ఇప్పుడు ఆ క్రైస్తవులు ఉంటారండి క్రైస్తవులు క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు అది ఏ నెలలో వస్తుంది ఎలా జరుపుకుంటారో చెప్పండి
అదీ డిసెంబర్ లో వస్తదండి. అంటే అప్పుడు వాళ్ళు చర్చికెళ్లి దేవుని పూజించి వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు ఒక స్టార్ స్టార్ బొమ్మలైట్ ఒకటి వేసి పూజిస్తా ఉంటారని అంటే అప్పుడే వాళ్ళ దేవుడు మళ్ళీ జన్మించినట్టు వాళ్ళు భావిస్తారు
ఓకే చాలా బాగా చెప్పారు క్రిస్మస్ పండగ గురించి కూడా మీరు బాగా చెప్పారు అదే విధంగా వచ్చేసి అయితే ముస్లిం పండగ ముస్లిం పండగ వచ్చేసి రంజాన్ అయితే రంజాన్ పండగకు ఒక పొద్దుంటారట ఎన్ని రోజులు ఏ విధంగా ఒకసారి చెప్పండి రంజాన్ పండగ గురించి
ఆ రంజాన్ పండగ గురించి అంత తెలియదండి నాకు మీకు తెలుసా అండి
అవునండి రంజన్ పండుగకు ఓక్కపొద్దుంటారు ఓక్కపొద్దుని వాళ్ళు రోజా అని అంటారు ఆ ముస్లిం వాళ్ళు ముస్లిం వాళ్లకు పవిత్రమైన పండగ రంజన్ పండగ మీకు బాగా ఇష్టమైన పడుగ ఏందో చెప్పండి మీరు
ఆ అ నాకు బాగా ఇ
బాగా ఇష్టమైన పండగ దసరా అండి ఓకే ఎందుకు ఇష్టం అండి మీకు బాగా
అంటే మేము ఆ పండుగను జరుపుకోవడానికి మా అమ్మమ్మ వాళ్ళింటికి వవెళ్తామండి అక్కడ ఎళ్ళి అంటే మా అన్ని కుటుంబాలు ఒకటేసారి అక్కడికెళ్ళి కలిసి వెలిసి ఆనందంగా ఉంటామండి అ పండుగని మాత్రం మేము అందరం కలిసి మెలిసి జరుపుకుంటామండి
ఓకే అంటే మీరు బంధువులందరుూ కూడా ఒకే చోట కలుసుకుంటారు కాబట్టి సందడి సందడి వాతావరణం ఉంటుంది కాబట్టి మీకు దసరా పండగంటే బాగా ఇష్టం అన్నమాట
అవునండి మీకే పండుగ ఇష్టమండి
నాకు వచ్చేసి శివరాత్రి అంటే బాగా ఇష్టం అండి మా కులదైవం ఆ శివుడు కాబట్టి మేము జాగారం ఉంటాము శివరాత్రి పండగని మేము చాలా బాగా జరుపుకుంటాము అదే విధంగా మీ ప్రాంతంలో శివరాత్రి ఎన్ని రోజులు జరుపుకుంటారు
మా ప్రాంతంలో శివరాత్రి రెండు రోజులు జరుపుకుంటారండి
ఏ విధంగా జరుపుకుంటారు మీరు
మా వైపు చాలా మంచిగ హుషారుతోని జరుపుకుంటరండి అంటే మా దగ్గర్లో ఈజ్గామ్ అనే ఊర్లో ఒక గుడి ఉంటది అంటే ఆ గుడి బాగా ఫేమస్ అండి ఇగ అందరు అక్కడికెళ్ళి పూజిస్తా ఉంటరు పొద్దున్ నుంచి సాయంత్రం దాకా మొత్తం క్యూల మీద క్యూ ఉంటది దర్శనం గూడ కొంచెం కష్టమే అండి ఆ ఇగ గుడి బయట జాతర గూడ ఉంట్ టదిగా మంచిగ పోయి తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు
ఓకే అండి మన పండగల గురించి మీరు చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్
థంక్ యూ అండి